హాయ్ అండి
ఎలా ఉన్నారు బ్రో
బాగున్నాండి మీరు బాగున్నారా
బానే ఉన్నానా బ్రో ఏం చేస్తున్నావ్
ప్రజెంట్ ఏం లేదు ఖాళీ అండి మీరేం చేస్తున్నారు
అంటే మార్నింగ్ నుంచి డ్యూటీకి వెళ్ళి ఇందకనే వచ్చా బ్రో హాస్టల్ కి
ఓకే కాలి ఎనా ప్రెజెంట్
ప్రజెంట్ ఖాళీ ఎ బ్రో అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు
ఉమ్ ఉమ్ ఏం లేదు ఖాళీనే నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా ప్రెజెంట్ అయితే
ఆహా అంటే టైమింగ్ ఎలా ఉంటుంది మార్నింగ్ వేకప్ ను చి ఇవినింగ్స్ ఇవినింగ్ దాకాయ
అండ్ అ అండ్ పర్టికులర్ టైమ్ టేబుల్ అట్లా ఏం లేదు ఇంట్రెస్ట్ చదువుతా చాలాసేపు ఒక టాపిక్ స్టార్ట్ చేసినే అంటె ఎండ్ అయ్యే వరకు చదువుతా ఇంకా కొంచెం మధ్యలో ఏమనా అనిపిస్తే కొద్దిసేపు అట్ల వాటర్ తాగి కొద్దిసేపు అట్ల వాక్ చేసి మళ్ళీ వచ్చేసి కూర్చుంట అండి ఓకె దేని గురించి మాట్లాడుకుంద
డైలీ ప్రిపరెన్స్ గురించి మాట్లాడుదాం
ఓకే డైలీ వర్క్స్
ఆ
ఏం చేస్తుంటారు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే నైట్
మార్నింగ్ ఎగజాక్ట్ గా త్రీ ఎలాన్స్ పెట్టుకుంటా అయితయ సిక్స్ ఫార్టీ సెవెన్
ఓ ఓకె ఓకే చెప్పండి
ఈ త్రీ అలాార్మ్స్ లో ఒక్క అలమ్ ఎగ్జాక్ట్ గానే సెవెన్ లేవ సెవెన్ కల్ల నేను లేవాలి సెవెన్ కి లేచి ఎక్సాక్ట్ గా దర్సాన్ నేను ఒ నైటు స్మాల్ థింగ్స్ చూసుకొని ఇగ బాతింగ్ చేసి టిఫిన్ చేస్కుని ఎయిట్ కలా బస్క్ డార్లింగ్ మాట
ఒకె ఏ యిట్ కల్ల టిఫన్ కంప్లీట్ చేేసుకని బస్క్
సెవెన్ టు ఎయిట్ తెవ్ పీరియడ్ లేనే బాతింగ్ అనీ సంథింగ్ చిన్న పనులు గాని పెద్ద పనులు ఏవైనా తే ఎయిట్ కల్ల తిని రెడీగా ఉండాలి దం ది మాట
ఓకె అవున
ఇక్కడ నుంచి ఇగ వెళ్లి అక్కడ ఎగ్జాక్ట్ గా కూర్చుంటాం కొందసెపు పోగానే ఇగ పని చేయబుద్ది కాదు కదా
అవు అవును అంత మార్నింగ్ అంటే ఆ అవును
తొందర్గ ఎళ్లి ఎర్లీగా కొంచం కూర్చున్నాము రెస్ట్ తీసుకుందాం అని ఇగ రెస్ట్ తీసుకుంటా కొద్దిసేపు ఇగ ఆ ఫ్రెంట్ వచ్చే సరికి ఫ్రెండ్స్ వస్తు వస్తు మాట్లాడిస్తూ ఉంటారు కదా అయితే ఒకే తిన్నా ఇద తిన్నార ఏం చేస్తున్నాం నిన్న ఎవలితో బయట్ వెళ్తున్నావ్ లైక్ కొన్ని మాట్లు ఇంట్రెస్టింగ్లా ఉండేలా
ఆహా ఏమైనా టాపిక్స్ ఉంటే మాట్లాడుకుంటారు అనమాట షేర్ చేసుకుంటారు ఒగల్ ఓగాలు
ఆ అంటే కొంచం అక్కడ టైమ్ అనేది వర్క్ జస్ట్ వర్క్ చేస్తుంటే నిద్ర అనేది లైక్ ఇప్పుడు ఎండకాలం కదా నిద్ర అనేది తక్కువ నాక్ చేస్తది బోయి గావుంటే ఆ కాబట్టి ఇగ లైక్ సంథింగ్ కొంచం మాట్లాడుకుంటూ ఉంటే ఇగ టైం అయితది టైం అందరిది లైలో పర్ఫెక్ట్ ఒకే మేం పొగయినా తరువాత అయిప్ జట్గా నైన్ కి మా లైన్ నడుస్తున్నమాట
ఓగే ఆ
తో జరుయాంగా తరువాత టైం కే ఉండాలి అంటే ఇగ అంటే నైన్ కేడ్ వేటకాస్ట్ స్టార్ట్ అయినాక ఇగ స్టార్టింగ్ పాయింట్ లో నేను ఉంటా కదా
ఒకే అవును
లైక్ లిఫ్టింగ్ ఉంటది కొంచం లిఫ్టింగ్ తీసి ఇగ లైక్ మొత్తం స్టార్ట్ స్టాప్ అవకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట పొందునుచి ఈవినింగ్ దాక్ ద అంటే మా దగ్గర టీవీలు రడీ అయితావుంటాయి కదా కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టీవీస్ చేయిస్తూ ఉండాలి అంటే టీవ థర్టీ టూ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్
పోగ్యా
ై ఫోట్తు అలాంటివి ఉంటే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి అన్నమాట వాట్ సైజ్ బట్టి ఇక టార్గెట్ ఇస్తారు ప్లాన్ టార్గెట్ రిజల్ట్
ఓకే ఓకే ఓకే త్రీ థింగ్స్ మనం డెఫినెట్లీ అన్నమాట
ఆజకల్ ప్లాన్ట్ట అాలి మ్యాక్సిమమ్ సిక్స్ దాకా అన్మాట్టు మధ్యలో ఈగ బక్ ఉంటది లైన్ స్టార్ట్ అయినప్పుడు పక్కన ఎవళ ఉంటారు ఇ పసను బట్టి ఇక ముచ్చట్లు పెడుతూ ఉంటాం
ఓకే మనం పనే చేసినట్టు కాకుండా కొంచెం అట్లా రిలాక్సేషన్ కోసం ముచ్చట పెట్టుకుంటామ్.
అంటే ఇప్పుడు పని ఊకనే కాద్ రోజ్ చేసే పనే కదా
అవునవును అవును అవును బోర్ కొడతది ఖచ్చితంగా అదే అదే అవును స్టార్టింగ్ లో కొత్త అన్నట్టు కదా ఇంగ మనకి ఏదోకటి తెలవదు కాబట్టి ఆ బాగుందనిపిస్తది ఆ అవునవును.
కాబట్టి ఇగ చేస్తాం.
ఓగే అవును.
మ్ అయితే చేసే కొద్ది ఇగ ఉంటుంది.
మ్మ్ ఓగే సిక్స్ కైపేనక ఇగ మళ్ళీ వచ్చేస్తారు బస్ లోనే వస్తారా
ఆహా శిఫ్ట్ అయ్యాక బస్ లోనే ఉంటా అంటే మధ్యాహ్నం ఇగ టవ్వ్ టెన్ కి మాక్ బ్రేక్ ఉంటది గదా దా ఆ అక్కడ తింటూ ఉంటు ట మీగా
హుమ్ ఓకే
ట్వల్ టెన్కి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఫార్టీ మినిట్స్ ఏమో ఇస్త స్తరు టువల్ టెన్ కి స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ కి ఎండ్ అయితది మాకు
ఓకే అవును. మ్మ్
ట్వల్ ఫిఫ్టీకీ ఎండ్ అయితే ఇక ఎగ్జాక్ట్ గా మనం ట్వెల్వ్ ఫిఫ్టీ కల్లా అక్కడ లైన్ ఉండాలి అదొక రూలు
ఓహో డెఫినెట్లీ అక్కడ ఉండాలన్నమాట మేం టు
ఏదో ఇగ ఫాస్ట్ ఫాస్ట్గా నడ్చుకుంటూ మాక్సిమం ఒక హండ్రెడ్ మీటర్స్ దాదాపు
ఓ ఓకే ఓకే ఓకే వాకింగ్ అలా చిన్న వాకింగ్ లెక్క అయిపోతదన్నమాట
ఉ కానీ అక్కడికే టైం అయిపోతది కదా ఇచ్చేదే ఫార్టీ మినిట్స్ టువల్ టెన్ టు ట్వల్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్గా లైన్ మళ్ళీ రన్నింగ్ అవ్వాలి కదా
హాయ్యో ఇక్కడికి మనకి టైం సేవ్ చేయడానికి కూడా ఏం లేదు ఇక్కడ నడిచిపోవడానికిే చాలా టైం అయిపోతది ఇంకెక్కడ తిండం
మళ్ళ అక్కడ ఒకేసారి అందరం పెద్ద పెద్ద పెద్ద లేైన్ ఉంటయి.
ఆ అందరికి అవునవును అందరికి ఎగ్జాక్ట్ టైం సేమ్ టైమ్ కాబట్టి అయ్యో
ఊ రెండోలైన్లో మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాగానీ ఎగ్జాక్ట్ గా కింద పైన అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం
ఓహో ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ రన్ ఓకే ఓకే ఆ
ఇక తొందరగేళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
ఓకే అవునా
దాని తర్వాత ఇగ తిని వచ్చాక మళ్ళ ఇగ త్రీ థర్టీ ఎప్పుడయితదా ఫోర్ ఎప్పుడైతా ఫోర్ ఎగ్జాక్ట్ గా మా టీ బ్రేక్ స్టార్ట్ అయితది.
ఆ ఓకే ఫోర్ కి టీ బ్రేక్ కూడా ఉంటదా ఆ
ఆ పక్క లై లైన్ వాళ్ళకి అంటే లైన్ ఫైవ్ వాళ్ళది అయ్ వాళ్ళకం మే ఇగ ఎగ్జెక్ట్ గా ఫోల్కు ఉంటది మాకు ఫోల్ ఫిఫ్టీ ఎందుకంటే మాది కొంచెం ఫాస్ట్గా నడుస్తాది అన్నమాట లైను
ఓకే అవున
కి ఇగ కొంచెం వింత వింతగుంటది లైను అలవాటైతే గానీ దాంట్లో చేయలేము
ఒకే ఇగ నాగ్గుడా టి తాగ డం అంటే చాలా ఇష్టమన్నమాట ఈవినింగ్ టైంలో
వావ్ అంటే మంచిదే బ్రో హెడ్డెక్ గానీ ఏమైనా వచ్చినప్పుడు అలువాటైపోతాయి గా ఇప్పుడు ఇంటికాడ ఉండి ఉండి బాగా ఫోర్ట్టిన్త్
హు అవును
మళ్ళా అది మంచిగా అనిపిచ్చిన్న రోజు ఉందనుకో అంటే వండక సాగుదాం అన్నా మనకి టైం ఉండదు ఆ టై లోనే వాష్ రూమ్ పోయిరావాలె ఆ టైమ్ లైన్ చాయ్ తా
ఇగ అన్ని కవర్ చేసుకోవాలి తప్పదు కదా ఇప్పుడు ఇలానే నాకు కూడా మార్నింగ్ నుం చి ఇప్పుడు మార్నింగ్ లేత్త ఏం చేస్తా సిక్స్కి నీ సేమ్ ఇలానే అలారం పెట్టుకొని లేస్తా ఎందుకంటే మనకు అంత పెద్ద లేవడం అలవాటు కాలేదు ఆ అలారం సౌండ్కి లేస్తా ఇంకా లైక్ అట్లా బ్రష్ చేసుకొని జస్ట్ చిన్న వాక్ అట్లా ఇంటి షుట్టటు అయిన తరుగుతా ఫైవ్ టెన్ మినిట్స్ బ్రష్ చేస్తూ కొంచెం వాకింగ్ హెల్త్ కోసం మంచిది కదా హెల్త్ హెల్తీగా ఉండాలి కాబట్టి మరి పెెద్ద ఎక్సర్సైజ్ చేసాల అట్లేదు జస్ట్ వాకింగ్ టెన్ మినిట్స్ చేసుకొని వచ్చి ముఖం ఫ్రెష్ అయ్యి కొంచెం వాటర్ తాగుతా అర్లీ మార్నింగే ఒక లీటర్ వాటర్ అట్ల తాగుతా ఎంటీ స్టమక్ సో అలా ఇంకా కొన్ని కొన్ని పనులు చేసుకొని ఇంకా హీట్ వాటర్ పెట్టుకుంటా సో ఆ హీట్ వాటర్తోని పొద్దున కొంచెం స్నానం చేసి ఫ్రెష్ గా కొంచం ఫ్రెష్నెస్ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తే సమ్మర్లు కాబట్ ట్టి కూల్ వాటర్ వేస్తాను నేను వింటర్ గురించి చెప్పిన ఇంటర్లో అయితే హీట్ వాటర్ సో సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ ఫ్రెష్ వైబ్ వస్తుంది సో ఇంకా నాకు టిఫిన్ చేయడం అలవాటన్నమాట టిఫిన్లో ఇడ్లీ తింటా ఇడ్లీ విత్ సాంబార్ డెఫినెట్లీ ఇడ్లీనే తింట చేస్తే ఇంట్ల చేయ్యాక పోతే బయటికేళ్ళేసి తెచ్చుకొనైనా తింటగాని ఖచ్చితంగా టిఫిన్ అవాయిడ్ చేయను ప క్క తింట ఇంకా అల టిఫిన్ తిన్న తర్వత్ త నేను కొంచెం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఇంకా ఆ నై అరౌండ్ ఎయిట్ టు నైన్ అవుతది అన్నమాట కొంచెం తిన్న వెంటనే మళ్ళీ చదవడం అంటే కాదు కాబట్టి ఒక మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నడిచేసి ఇంకా కొంచెం వాటర్ తాగేసి చలో ఫ్రెష్గా కూర్చొని ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కార్నర్ రూమ్ కార్నర్లో కూర్చొని లైట్ ఉంటుంది లైట్ వేసుకోని స్టడీ చేర్ ఉంటుంది సో స్టడీ చేర్ పెట్టేసుకున్నామంటే ఇంకా చదవడం స్టట్ చేస్తా ఒక టాపిక్ నేను చదువుతున్నా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతా అన్నమాట టాపిక్ అయిపోే వరకు ోయిలా టాపిక్ అయిపోయే వారుకు స్టార్ట్ చేసిన టే ఎండ్ వరకు అలా చదివి మధ్యలేమాన్నా కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అనుకోండి జస్ట్ అలా లేచి కొద్దిసేపు నడిచి కొన్ని వాటర్ తాగుతా సో ఇక అలా మధ్యాహ్నం వరకు చదువుతా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా చదివిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కొంచెం ఏమన్న తలకాయ్ నొప్పులేససిందంటే నిన్న టీ ప్రిపే ప్రిపేర్ చేసుకుంటా కొంచెం మనం చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తది ఇగ అలా అలవాటు అన్నమాట ఇలాచి అట్లాంటివి వేసుకొని కాఫీ అయితే కాఫీ టీ అయితే టీ రెండిట్లో ఏది ఇంట్రెస్ ంటే అది చేసుకొని తాగేసి వన్ అట్లా ఆ టైం కి కొంచెం మరీ ఎక్కువ కాదు లంచ్ కొంచమే చెస్తాను మాట మళ్ళీ ఇక్కడ నిద్ర వస్తదో అని సో ఆ లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొద్దిసే ప్ చదివి అరౌండ్ త్రీ అట్లా మళ్ళీ ఒక్క ఫర్ ఇయాప్ లోకప్ ప్పు మళ్ళీ ఒక టీ అయినా కాఫీ అయినా తాగేసి ఇంకా అలా ఫోర్ వరకు ఫోర్ టు ఫోర్ థర్టీ వరకే చదువుతాను తర్వాత చదివాను మళ్ళీ ఇంకా కొంచసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసుకొని ఇంకా మాట్లాడుకోవాలి కలా అలా ఇంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లా ఏమ ఇంట్రెస్టి తెలుసుకొని ఇంకా కొంచెం బయట గురించి కూడా ఈ కొద్ది గ్యాప్ లో చూస్త తే ఫోన్ కూడా ూజస్తా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేయడం అలవాటు టు సిక్స్ థర్టీ సెవెన్ వరకు అలా స్నానం చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఇంట్లో వాళ్ళతోని కూర్చొని మాట్లాడుకొని స్నాక్స్ తినడం కూడా అలవాటు ఏమైనా స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినేస్తా ఇంకా ఇలా ఇలా ఆ రోజు అనేది గడిచిపోతుంది ఇంకా నైన్ వరకు మళ్ళీ ఒకసారి డిన్నర్ చేసి ఇంకా అప్పటికి నైట్ ఏం చదవాను అనమాట మళ్ళీ కొంచెం స్లీపింగ్ ఇంపార్టెంట్ ఇయాలి కద సెవెన్ అవర్స్ అలా పడుకోవడం అలవాటు అనమాట సో ఇలా నాాలు జనంగా ఇయిపోతనా అంత
మీిలాని నేను కూడా ఎర్లీ మార్నింగ్ వామ్ వమప్ చేయలేను ని నైట్ పడుకునేటప్పుడు డైమండ్ పుషప్స్ నార్మల్ పుషప్స్ తీస్తూ ఉంటా అప్పుడు డైలీ అన్నమాట అవి
మరి
సరిగా ఉంటామా